హలో
హలో
హలో
హలో
వాయిస్ ఇన పడుతుందా.
ఓకే
ఎం కూర అండుకున్నారు.
ఈరోజు పప్పుచారు.
ఎలా చేసారు?
ప్రాసెస్ చెప్పాలి అది.
అవును.
సార్ ఒక కుక్కర్ లోకి కొద్దిగా పప్పు శనగపప్పుని తీసుకొని మంచిగా వాష్ చేసుకొని, కొన్ని వాటర్ వన్ గ్లాస్ ఆఫ్ పప్పుకి టూ టూ ఫోర్ గ్లాసస్ వాటర్ పోసి
పప్పు ఎన్ని గిలాసలు తీసుకున్నారు.
వన్ గ్లాస్.
వన్ గ్లాస్ పప్పు తీసుకొని ఫోర్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసారా.
యా
హ్ తర్వాత
దాంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు, టమాటోస్ ఆడ్ చేశి కొద్దిగా ఆయిల్ పోసి కుక్కర్
టమాటాస్ ఎన్ని తీసుకున్నారు.
టూ టూ త్రీ టమాటోస్.
త్రీ టమాటోస్. ఆనియన్ ఎసార?
అవును.
అనియన్
వేసాము.
పచ్చిమిర్చి
వెయ్యాలి. ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి
ఓకే తర్వాత
వన్ స్పూన్ పసుపు.
పసుపు హ్
తర్వాత కుక్కర్ విజిల్ మూత పెట్టేసి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు పప్పు ఉడికేంతసేపు విజిల్లు పెట్టాలి
హు
అయిపోయినాక విజిల్ మూత ఓపెన్ చేసి ఆ పప్పుని మొత్తం రుబ్బుకోవాలే మెత్తగా
ఆ ఆ తిన్నారా మరి
తిన్లే
ఇంకా తిన్లేదా
తిన్నాం మీరు తిన్నారా
తిన్నాను ఇప్పుడే కంప్లీట్ అయిపెంది
మీరు ఈ మధ్య ఏమన్నా ప్లేస్కి విజిట్ అయినారా
అర్థం కాలేదు మళ్ళీ చెప్పరా
ఈ మధ్య మీరేమైనా టూరిస్ట్ ప్లేసెస్ ఏమైనా విజిట్ అయినారా
లేదు కని ప్లాన్ మాత్రం ఉంది అరకుకు పోదామని ఉంది.
అక్కడ లొకేషన్ ఎట్లా ఉంటది ఏమన్నా ఐడియా ఉందా ఎందుకు ఆ ప్లేస్ ఎంచుకున్నారు
వెదర్ ఇప్పుడు కూల్ గా ఉంటది ఇది సమ్మర్ టైం కాబట్టి ఇప్పుడు వెదర్ కూల్ ఉంటది కాబట్టి అక్కడ బెస్ట్ ప్లేస్ చూడానికి అది కూడా కార్ సెట్ చేయాలే ఫస్ట్ బైక్ అనుకున్న ఇప్పుడు డేసిషన్ మార్చుకున్న కార్ కార్ లో సెట్ చేసుకుందాం
పటిక్లార్ గా ఆ అరుకు అనే ప్లేస్ నే ఎందుకు ఎంచుకున్నారు వేరే ఉన్నాయి కదాండి
వేరే అన్ని చాలా లాంగ్ ఇదోక్కటే చాలా షార్ట్ అన్ని ప్లేసుల కంటే ఇంకొక ప్లేస్ కూడా ఉంది గోవా కాపోతే అంత బడ్జెట్ లేదు అంత దూరం కూడా వెళ్ళలేము అందుకని మనం షార్ట్ గా ఎంజాయ్మెంట్ నేచర్ కు దగ్గరగా అం అంటే ఏముంది అరకు మాత్రమే కాబట్టి అరకు ఎంచుకున్నాను ఆ ప్లేస్ అదో ఆల్రెడీ నేను ఆ ప్లేస్ విజిట్ చేయలేదు కాబట్టి ఆ ప్లేస్ విజిట్ చేద్దామని అనుకుంటున్నాను మీరేమని అనుకుంటున్నారా ఏదైనా ప్లేస్ విజిట్ చేయాలని నీ డ్రీమ్
యా మనాలికి బోవాలని ఉంది సమ్మర్ లో అక్కడ వెదర్ కాశ్మీర్ లో మొత్తం మంచి కొద్దిగా కూల్ టెంపరేచర్ మన మా స్టేట్ కంటే అక్కడ కొద్దిగా బాగుంటాది కాబ
ఉ ఎవరితో వెళ్దామని అనుకుంటున్నారు
ఫ్రెండ్స్
చెప్ ఎవరితో వెళ్ళాం అనుకుంటున్నారు
ఫ్రెండ్స్ తో వెళ్దాం అనుకుంటున్న
ప్లాన్ ఏమన్న చేసారా
లేదు చేయాలి
ట్రైన్ లో వెళ్తారా కార్లనా
ట్రైన్
ఉహు ఆ ఎంత బడ్జెట్ పెట్టుకొని వెళ్దాం అనుకుంటున్నారు